వినపడలేదా ఆ అనిపిస్తుంది కలిస్తయా నా నోన్ కలర్ తియా ఓక ఏమో ప ఏం లేదా
భ్రాంతియే నా
మ్ జీవితానా
ఏ ఎవరన్న వచ్చాం అంటే మోనాల్ ఫోన్ చెస్ తక్కియా పాటలు
అమ్మో ఆయప్ప స్వీట్కి ఓ సారి సమ్ వన్ ఇస్ కాలింగ్ యూ డోంట్ నో దట్
ఆ అదే
అదే హ్మ్మ్
ఏం చేస్తుంది ఆట
ఆ
ఆ
చెప్పవా
ఏం చూప్పేది ఏం లేదు పది నిమిషాలు దాటని
డిగ్రీ చేస్తలేదు నావి ఇప్పుడు మూడు టాసులు లేకకుండా ఏడికీ పోకూడదు నువ్వు
ఏదో వాడు అన్నందుకు టాస్క్ చేసే
అ బల్కు హమ్ అది నువ్వు చేసుకున్నావు పని నా
శెభాష్ ఆ
నువ్వే పో కొద్దిసేపు కిందికి నేను ఎందుకు పోత గు
ఓ పా వేసుకొని చెప్తుంది
ఈడికి వచ్చి చెప్పరా అంటే చెప్పడు మళ్ళా అడిగేదారు చెప్పవు అవును హ ఆహా తమ కసా చునావ భ వచ్చుంటాడు యోగా కూర్చుంటాడు
ఎ ఆ
ఇసాను సర్ప్రైజ్ అయితే
సర్ప్రైసా
సర్ప్రైజ్ అయితే పక్కా ఇస్తా ఓకే
ఆ వినపడుతున్నాయి ఆ యమ్మ ఫోన్ చేస్తే
హ్మ్ ఏ
ఏంటికీ
ఆహా
ఉండేదే ఓకటి
ఉండేదే ఒకటి ఏదో ఒకటి పెట్టి సానాలాయ హ్మ్ వచ్చినయండి వచి ఇం కాదది అది రన్నింగ్ రేస్ ది అది హు హు హు యాడా అంటే అది
ఆ స
టోల్ ప్లాజా మారథాన్ రా రన్నింగే అది కూడా హ్మ్ ఏముంటది దూరం మ్మ్ ననేం కట్లే వాళ్ బంధువులుదుంటే ఇంగ నేను వాళ్ళు తీసుకోని వెలి ఇడ చాల ఓ మెడల్ ఇచ్చినారూ అబ్బ మాకు మళ్ళీ
ఇప్పుడు
మ్మ్
ఏమి చుట్టాలు అబ్బ
ఏం లేదు రా ప్లాన్ చెప్తాడు పో పోవడము సప్లై చేయడం
హు
ఏమంటావు
అంతే ఆ సర్ప్రైజ్ నాకు నెగిటివ్గా రాకుండ కోరుకోవాలబ
అ
ఎవరికి తెల్సు
ఎం రాదప్ప
అంతేలే హు
స్క్రీన్ ఆఫ్ చేసుకో పవర్
నే నువ్వు చెప్తనొక్కవ జూదరి ప కానీలే మీదే గ పోయేది
అందు ఏ వేస్ట్ అవుతు ఆ
సర్లే మల్లి దాన్ని ఇవ్వను అంతేంటవా ఇప్పు నను మాట్లాడతా అంతే ఇంగ అదే బంధ్లే అ నువ్వే మాట్లాడుకో ఊ అదే నువ్వు మాట్లాడొచ్చుగా నేనే మాట్లాడతా వాహ ఫ్రెండ్స్ తో మాట్లాడు తప్పు కాదు మల్ల ఆడ వంట చెప్పి అంత నువ్వు చేసే పంచాయతీ నాకొద్దు వాడు ఫోనే మా అమ్మ తోటి పర్మిషన్ అడిగి మాట్లాడుతాడు నాకు పంపించిందా ఆ అ నాదా
మామ ఇది గీడ ఎందుకేసినవ్
నను మామమ ఏను ఎవరికి ఏను
ఏం రా అంటే కొన్నిటోళ్లు అంటే
ఉ అదేనా
పట్టుకుంటావా
కొనటెల్లు కొనుటెలు
చెప్పు మేము కూడా వాయించానని చెప్పు
చెప్తా దానికి వాయిస్ ఎస్ ఉంటారు అర్థం కావట్లేదు ఊ పైసలు ఎంత కావాలి పైసలు అట కదా ఆ మామ్మ చికెన్ తినొద్దని చెప్పింది త ప ఆ చేశా చెప్పు ఉ చికెన్ స్టార్ట్ చేసి చెప్తాను అ తినొద్దని చెప్పినా కదా కూల్ డ్రింగు ఊ స్కూల్ రింగ్ ఆ ఇకు స ఆ
కడ కొంటోళ్లు తెలుగు కొంటోళ్లు
మేము లేప్ప స్ హ్మ్ హ్మ్ నువ్వు పూలెయ్యవా లే మి ఎందుకుజెస్తాం న న ఎడిట్ నీకే బా
ఇప్పుడు నేను అడుగుతా పోయ్యేవానివా
అ పాప వాన్నందు రెడియే పోయినా ఇట్లే పోయిన్సన్లేప్ప
లేయ్ పంపి